అ
హాయ్ అండి బాగున్నారా అండి బాగున్నామండి ఏం చేస్తున్నారండి తిన్నారా అండి
తిన్నామండి మీరు
తిన్నామండి ఇక్కడ తినేసి పీజీలో పడుకొని ఉన్నామండి
ఉమ్మ్ అవునా మీరు పీజీలో ఉంటారాండి
అవునండి పీజీ అవునండి ఇక్కడే పీజీలోనే ఉన్నామండి
మేము ఇంట్లో ఉంటామండి ప్రశాంతంగా అయినా పీజీలో ఉండడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి అంటే మంచి ఫు డ్డ్ ఉండదు వాళ్ళు చేసింది మనం తినాలి
అవునండి పీజీలజు ఉండడం చాలా కష్టం అండి ఊరికే ఐదు ఆరు వే ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టుకుంటూ ఉండడం కంటే ఇంట్లో ఉండడం చాలా బెటర్ అండి అందులో మనం తగ్గట్టు ఫుడ్ పెడతారా అంటే అసలు పెట్టరండి
ఆ ఆ అదే కదండి మరి దారుణంగా ఉన్నారండి ఏంటో అసలు మనుషులు
మీకేమండి ఇంట్లో మంచిగా తింటూ ఉంటారు మా పీజీలో మాత్రము మేము అడిగింది వాళ్ళు పెట్టారు ఒకవేళ పెడుతున్నారా అం టే వాళ్ళు సరిగ్గా ఫుడ్ చెయ్యరండి ఎలానో చేస్తారు కదండి అదేదో చే స్తే అది మంచిగా చేయాల చెయొచ్చు కదా అండి
అదే కదా మరి అలా అయితే ఎలా అండి మంచిగా చేసి పెట్టా కానీ కొంతమంది పీ జీలు చాలా మంచిగా చేస్తారండి అంటే రెసిడెన్స్ కానీ ఏదైనా పీజీ కానీ కొంతమంది మన అంటే వాళ్ళు ఇలా మనీ కడుతున్నారు మనీ పెడుతున్నారు సో మనం మంచిగా చెయ్యాలి అన్నట్టు మంచిగా చేస్తారండి కొంతమంది ఉంటరండి ఆ మనం ఎంత మనీ కట్ట్నా అది మనీ వేస్ట్ అన్నట్లు చేస్తా అండి
ఆ అవునండి అదే మీ పేజీలో మాత్రము మేము చెప్తామ మార్నింగ్ ఇట్లా చెయ్యండి ఆఫ్టర్నూన్ ఇట్లా చెయ్యండి అంటే ఆమె ఆ పిఓ పిజీ ఓనర్ అసలు వినదండి ఆ లేదు మేము పెట్టింది మీరు తినాలి అం ఆ అండి అంటే మనం కూడా మనము మన తగ్గట్టు మనం పీజీకి కడుతున్నాం కదా అండి ఫుడ్ పీజీ కోసమే కదండి మనం ఎందుకంటే ఫుడ్ కు ఫుడ్ కు మనము ఉండే బెడ్డుకు మాత్రమే కదండి కడతాము అదే ఫుడ్డే లేకపో
వాళ్ళు అందరు మారాలండి కొంచమైనా
అదే అండి మ్యా అసలు మంచిగా పెట్టట్లేదండి ఉండేదే అట్లట్లా ఉన్నాము మనము మళ్ళీ ఈ పీజీ ఫుడ్ తింటే మరీ సన్నగా అయిపోతున్నామండి అసలు ఏమో ఆ చాలా ఉన్ చాలా వరకు పీజీలలో ఇట్లనే ఉంటాదండి ఎప్పుడు ఆ సాంబారు ఆ పప్పు ప్పే పెడతా ఉంటారండి ఫ్రైలు కూడా చేస్తారు కానీ చాలా చండలంగా చేస్తారండి కొన్ని ఉడకవు అసలు అట్లా చేస్తారండి
అవునండి చాలా దారుణంగా చేస్తుంటారండి కొంతమంది అయితే మనష మ్మ
అదే ఇంట్లో ఉంటే మనం మంచిగా మన అమ్మ చేసిన వంట మంచిగా తింటూ ఉంటామండి
అవునండి కానీ పీజీస్ లో ఇలా ఉండడం వల్లే మనం
హెల్త్ ఫా పాడైపోతుంది అసంటి ఈ పీజీలలో ఉండడం వల్ల మన హెల్త్ మంచిగా ఉండకపోవడం వల్ల మనము హాస్పిటల్ పాలవుతున్నామండి ఆస్పట్ ఆ అవునండి అసలు ఇది పీజీలలో ఫుడ్ తినడం వల్ల వాళ్ళు మంచిగా చేయడం చేయకపోవడం వల్ల
ఆ
వెంట పీజీలో ఫుడ్ లోపల కూడా మనకి వెంట్రుకలు ఇవన్నీ కనబడుతున్నాయండి అసలా ఇంత దారుణంగా చేస్తున్నారండి
చాలా కష్టమయిపోతుందండి ఏమోను
అదే అండి ఇంకా మంచిగా చేస్ చే